హలో ఏం చేస్తున్నావ్ బ్రో
హలో
హలో
హలో
వినిపించట్లేదా
ఆ
హలో
హలో
ఆ వినిపిస్తుంద ఇప్పుడు
ఆ
ఓకే ఏం చేస్తున్నావ్
ఏం లేదు ఖాళీ
ఉ హు
నువ్వేం చెత్తాను
ఏం లే దు కాలి యే డిస్టాప్ ఏం లేదు ఏం లేదు ఖాళీగా జస్ట్ టేర్రెస్ పైన తిరుగుతున్నాం ఇటు అటు
ఏం లేదా చదివేది
ఆ మిడ్డ్ అంటే రాయడం ఉంది మిడ్డే ఎగ్జామ్స్ వస్తానయి చదువుకోవాలి రాసుకోవాలి
రేపు కాలేజున్నదా
లేదు లేదు రేపు హాలిడే
ఉహ
రేపు శ్రీరామనవమిగా
ఆ
శ్రీరామనవమికి మనూర్లో జాతర జారుగుత అంటే కళ్యాణం జరుగుతుదిగా
నా
ఉ లాస్ట్ టైం లాస్ట్ టైమ్ మనం ఉన్నా ఇంటికడా లెంకావచ్చు
లేం
అసలు ఎప్పుడు లేం ఒకసారి రెండు సార్లు ఉన్నట్టు న్నం మేము
అరే
ఉ
అన్న బడ్డే
ఆహా ఎప్పుడు
ఎప్పుడు రేపు
శ్రీరామనవమిక
ఆ
శ్రీరానమి ప్రత్ ప్రత్ ప్రత్యేకంగా ఒక రోజు అంటూ రాదు ఎప్పటికి అంటే డిఫరెంట్ డిఫరెంట్ డేట్స్ లో వస్తది
హ్మ హ్మ
హ్మ
మరి అన్న బడ్డే ఏప్పుడు
తెలిదు నాకు డేట్ చూడాలి శ్రీ రామనవమికీ
ఆ
అంటే లాస్ట్ టైం శ్రీరామనవమి రోజు వచ్చింది ఇప్పుడు తెలీదు
అన్న బడ్డే ఆక్చువలీ ఇప్పుడు శ్రీరామనవమికి కాకపోతే ఆధార్ కార్డులా నీ బర్త్డే అప్పుడు డేట్ ఫిక్స్ చేస్సిరు
ఈసారి శ్రీరామ నవమికి ఆ శ్రీ ఆ జనవరి వన్
భద్రాచలమా
హ్మ డాడీ పోతుందట ఆరోజు
బ్యాడ్
ఆ
ఏప్పుడు
రేపు
మమ్మీ
లేదు ఎవ్రీ టైమ్ డాడీ వెళ్తాడు కదా ఎవ్రీ టైం అవును ఎవ్రీ టైమ్ పోతాడు వాళ్ళ ఫ్రెండ్ తోని
ఏమో తెలిదు మరి
మీ ఫ్రెండ్ వాళ్ళ డాడ్ లేడా
అట్లానా
వాళ్ళిద్దరు కలిసే పోతారు ఎప్పటికి శ్రీ శ్రీశైలం సోరి భద్రాచలం కళ్యాణం జుత్తారు వస్తారు మనం కూడా పోతే బాగుండు ఫ్యామిలీతోోని ఎందుకంటే అక్కడ మంచిగా జరుగుతుంది అసలు కళ్యాణం మన అంత ఎందుకు మన ఊర్లో కూడా మంచిగా జరుగుతది ఆ ఏమంటారు సేమ్ మన పెళ్ళ అంటే మన ఊళ్ళలో పెళ్లే ఎట్టా జరుగుతాయో ఒక ఒక ఇంటి దగ్గర నుంచి అమ్మాయి ఒక ఇంటి దగ్గర నుంచి అబ్బాయి వత్తారు కదా అట్లే మనఉలో కూడా జరుగుతది విగ్రహాలు పట్టుకొస్తారు వేరే వేరే ఇంట్ల నుంచి
ఆ సరే మమ్
గుట్ట పైకి తీసుకో పోతారు
ఏ డిస్టర్బెన్స్ వస్తుంది
నాకేనించెల్లా
ఆ పక్కన వాళ్ళు మాట్లాడుతున్నా డిస్టర్బన్స్
య ఒక నిమిషం వాటర్ తాగుతున్న
ఆమ్
నీ థ
ఆ
సాంగ్స్ ఇంటావా అక్క నువ్వు
వింటాను
ఆ
వింటాను వింటాను. ఆ రీసెంట్గా దురంధర్ మూవీ వచ్చింది. చూసినావా
సుల్లే
చాలా బాగున్నది. దాన్ని చూస్తే మనం మన ఇండియా ఇండియాలో ఎందుకు హండ్రెడ్ నోట్స్ ఫైవ్ హండ్రెడ్ సారీ ఫైవ్ హండ్రెడ్ నోట్స్ ఎందుకు బ్యాన్ చేసింల్లో అర్థమయితది.
అవునా.
త ఎందుకు బ్యాన్ జెసిల్లో
ఫైవ్ హండ్రెడ్ నోట్స్ బ్యాన్ ఉన్నయా
ఆ ఫైవ్ హండ్రెడ్ నోట్స్ సారీ ఫైవ్ హండ్రడ్ నోట్స్ అంటన్నా ఆ తౌజండ్ తౌజండ్ నోట్స్ తౌజండ్ టూ థౌజండ్ మన దగ్గర ఇప్పుడు ఉన్నాయి ఆ
టూ తౌసండ్ నోట్ బ్యాన్ అయింది.
ఇప్పుడు మన దగ్గర టూ తౌజండ్ నోట్లేదా
లేదు వాడతలేరు ఎవలు
తౌజండ్ నోట్స్ కూడా అనుకుంటా
తౌజండ్ నోటే అసలు ఇంకింత వరకు ప్రింటే కాలే తౌజండ్ నోటు
కాదు మా దగ్గర ఉండే పింక్ నోట్ ఏంటిది?
ఆ
టూ తౌజండ్ మరి మన వాళ్ళు యూజ్ చేయట్లేదా ఇప్పుడు అది
ఎవరు యూస్ జేతాల్లు
ఏమో నేను టూ తౌసండ్ నేన్ చీ టూ తౌసండ్ బ్యాన్ అయినాయి తౌసండ్ బాన్ అయినాయి అనుకుంటాన
కా తౌసండ్ నోట్ ఇంతవరకు ప్రింటేగాలే
ఆహా మరి ఇంకొక నోట్ ఏంటి టూ తౌసండ్ తోనీ
అ ఆ తౌసండ్ నోట్ వచ్చి వచ్చింది ఎమ్మడే పోయినట్టున్నది మరి
ఏమో రెండు నోట్స్ అయితే బ్యాన్ అయినాయి. ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళు ఆ మన ఇండియన్స్ ఆ కరెన్సీ ప్రిన్స్ ఉంటాయి కదా ఆ ప్రింట్స్ అవి మన వేరే స్టేట్ సారీ కంట్రీ నుంచి తీసుకొస్తంటే ఒక దగ్గర ప్రాబ్లం వచ్చి ఆగిపోతారు. ఆగిపోయిన టైమ్ లో వేరే వాళ్ళు ఆ ప్రింట్ ని వాళ్ళు జస్ట్ ప్రింట్ ఇప్పుడు జిరాక్స్ తీసుకుంటాం కదా అట్లా ప్రింట్ నీ వాళ్ళు దొంగతనం చేస్తరు. అంటే వాళ్ళు దాన్ని ప్రిం ప్రింట్ తీసుకొని దొంగతనం చేస్తారు. ఆ ప్రింట్ పాకిస్తాన్ వాళ్ల చేతిల్లోకి పోతది పాకిస్తాన్ వాళ్ళు ఆ ప్రింట్స్ని యూస్ పెట్టుకొని సిక్స్టీ థౌజండ్ క్రోర్స్ ని ప్రింట్ ఎత్తరు.
ఆ
సిక్స్టీ థౌజండ్ క్రోర్స్
హుమ్
అని ప్రింట్ చేస్ చేసి మన ఏమంటరు. మన ఇండియాకి పంప్ పంపిస్తే వాళ్ళకి ఎందంటే మనీ అంటే ఆ మనీ వెట్టుకొని వాళ్ళ దగ్గర కొందాము అని ఎట్లాంటే ఇప్పుడు సపోజ్ మన కంట్రీ ఏముంటాయి మన కంట్రీలో ఏమన్నా ఫెసిలిటీస్ లేకపోయినాయి అనుకో మనం వేరే కంట్రీ నుంచి తెచ్చుకుంటాం కదా అప్పుడెం చేస్తాం వాళ్ళం క్యాషే మనం ఇయ్యాలి మన కాష్ ఇస్తేయ్ వాళ్లు ఒప్పుకోరు కదా క్యాష్ని కనుక కనవర్ట్ చేసుకుంటారు వాళ్ళు మనన్నా కన్వర్ట్ చేసి వాళ్ళకి ఇయాలి సో అట్లా వాళ్ళు మన క్యాష్ ని వీళ్ళ ఈ ఇవ్వడానికీ ఈ కాష్ ఇచ్చేసి మనదగరిని వాల్లేమన్నతిసుకుందామని చుత్తరు ఇప్పుడు ఆ ఫేక్క్కరెన్సీ వాళ్లు ఎవరికి లాస్ మా ఇండియన్స్కి సో ఇదంతా ఒక మన ఇండియన్ ఏజెంట్ వాళ్ళ దగ్గరుండి తెల్ చూస్త తరు
హ
ఆ ఇండియన్ ఏజెన్సీ మన ఇండియన్ వర్క్ చేసే ఏజెన్సీ వాళ్ళ చెప్తాడు చెప్తే ఆ మనక అప్పుడు నరేంద్ర మోడీ వచ్చాడు ఆయన బ్యాన్ చేస్తాడ అనమాట సో అప్పుడు పాకిస్తాన్ వాళ్ళందరుూ షాక్ అయ్యి ఆ అన్నిటిని ఏం చెయ్యాలో అర్ధం కాక వాళ్ళే లాస్ అవుతారు ఎందుకంటే ఇప్పుడు పేపర్ ప్రింట్ కలర్ ప్రింట్స్ అన్నీ కావాలి కదా అ ఇంకా ఇంక వీట్ల అవన్నీ
హ
కదా ఇప్పుడు సిటీన్సండ్ క్రో నోట్స్ అంటే ఎంత ఉండాలి అసలు నీకు ఎంత పెద్ద బిల్డింగ్ లో పైస ఉండాలి అవి వాళ్ళకా వాళ్ళ క్లాలాస్ అన్నమాటా
అచ్చా
అందుకే మనకు బ్యాన్ అయినా అంట నోట్స్ దూరందర్ మూవీ చూస్తే మనకి ఇప్పుడు జనరల్ గా కాన్సెప్ట్ తెలుపిస్తుంది
చూదాం అయితే
అ ఉసేఫుల్ మెమోరీస్ అందుకే ఎండ పడుతుందిమెక ఎట్లు ఉంది వెదర్ వెలాభ
బగ రెండ కొడుతుంది నిన్న పుట్టు పుట్టు వర్షం చంపింది
వర్షమా
మ్మ్
న ఎడ అ అగరి ఇక్కడ ఫుల్ ఎండ అసలు అ బయట పోతే ఎట్లేదా అనిపితాను అంత వర్షం అంటే అంత ఎండ పడుతుంది వర్షం వండ అ
ఉహ
హ
బట్టలు పిండుకోవాలి
కాలేజ్ వెళ్తానా మరి రోజు
ఆ
కాలేజ్ క వెళ్తున్నా ఆ రోజు
ఉ ఉ వెళ్ల తప్తదా
అ
నీ నీ నీయీ
ఇప్పటికైనా మూవీ చూడు దూరందర్ దురంధర్ మూవీ చూడు బాగున్నది అంటే ఒక ఇండియన్ ఏజెన్సీ అట్లా వర్క్ చేస్తారు అట్లా లైఫ్ కూడా సాక్రిఫైస్ చేసి అ కొంచెం ఉంటంది అట్లా
సుదం ఇప్పుడు నైట్ కె చూసుడే ఇగ
హ్మ్ సరే చూడు మరి బాయ్
ఆ బాయ్
నమస్కారం నమస్కారం
నమస్కారం